ఏం చేస్తున్నావురా
ఏం చేస్తునా అంటే ఇగో బుజ్జికన్నం తినిపించినా అంట్లు తోమిన వంగారైస్ తీసిన బట్టల అన్నీ తీసిమాడతా పెట్టిన ఇగ పడుకుంది ఇప్పుడే కళ్ళమీద వేసుకొని ఊపుతుంటే
ఆ దబ్బ దబ్బ చేసుకున్నావు ఏంది పను తొందరగా అయిపోయిందిగ
ఆ ఇగ మావయ్య కుడా లేడ్గా ఇగ చిన్నగ చేసుకున్నా
ఆ
ఆ ఏంచేస్తూరు మీరు
జయలిద్ర అన్నం తిందాం అనుకున్నా తిన బుద్దిగాలేదు వచ్చేసారు కాళ్లు నడిచి పోయినడిచి వచ్చాం కదా రోడ్డు మీది
ఆ
కాళ్ళ నాకు బాగా నొప్పులురా అందుకని ఇంగ పోయేటప్పు ఇప్పుడు ఇంత తినిపోయినా వచ్చినాక అల్లునేరేడుకాయలు ఒక నాలుగు దిన్న
ఆ
ఇంగ అవును పండుకున్నా ఇందుకు వెమ్మడి నిద్ర వచ్చింది ఇంగ పండుకున్నా
అవునా తెచుకురా ట్యాబ్లెట్లు
ఆ తెచ్చుకున్నారా మూడు వేలు దాటి నీ చెల్లులో ఉన్నాయి కదా పదిహేడు వేలు ఉండే అయి అ నాలుగు వేలు రిటన్ కొట్టిన వాళ్ళకి నాలుగు వేలు కొడితే వెయ్యి రూప పంచాయితీకి తీసుకొని మిగతాయి మందులకి ఇచ్చేసి
ఆహా
చేతిలో లేవుగా పాలు గిట్ట తెచ్చుకోవాలన్నా ఒక పొరకు తెచ్చుకోవాలన్నా లేవు కదా
ఆ
ఇట్లా ఊడిచే పరక అరిగిపోయింది చిన్నగ అయింది వంగుతుంటే కాళ్ళు ఇ
అవును అది ఇంగ ఉడుతాఉంటే చిన్నగ అయితా ఉంటది పొరకా కూడా ఒకటి
ఆ ఇగ అందుకని తెచ్చుకున్నారా
ఆ ఏన్ హేడా అమ్మ ఫోన్ల బ్యాలెన్స్ అయితేనే అన్ అ పొద్దున్న నుంచి వేయాలె
ఆ
ఇగ సాయంత్రం పని పోయి వచ్చినంక ఇగ నిమ్మలంగా ఆరు గంటల కారు న్నర్రకి ఇక నేనే చేయాలి ఇగ
ఆ
అప్పుడు అప్పుడు ఇయ పని అంతా అయిపోయి ఇంట్లో చూస్తుంటది ఇగ సీరియల్ చూసుకుంటా
అవున్రా
ఇంగ ఇంట్లో వైఫై ఉంటది కాబట్టి ఇగ వీడియో కాల్ చేస్తా కసేపు మాట్లాడతది మాసారి ఇంక రాలేదు ఇగ ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఇగ ఆయన వచ్చి ఎమ్మటే పోతా అన్నాడు
ఆ
ఆ నాకు ఇంట్లా సరుకులు లేవు మరి ఆయన మూడు రోజులకి ఇంకా రానంటుండు
అమ్మ మూడు రోజులుంటే ఇంట్లో మగ మచ్చ లేకపోతే అసలే మన కొండుకోరాదు ఏ కూరగాయలు లేవు ఉ నాలుగు నాలుగు ముగ్గులు తెచ్చుకుందామన్న ఒక ఎగ్ వచ్చి ఎనిమిది రూపాయలుంటే వాటికి గూడా నాకైతే చేతులు ఆడతాలేవురా
ఆ అవును ఎనిమిది రూపాయలు ఒక్క గుడ్డు నఏ నావి న చిన్నగా ఉన్నప్పుడు అయితే మూడు రూపాయల గుడ్డు
రూపాయి కూడా తెచ్చుకున్నాంరా మేమైతే రూపాయి ఆటనా అప్పట్లో ఆటనా బా పణ
ఆ
ఆటను కానుంచి బారనం ముప్పవలా మూడు పావలాలు ఇంగ అట్నీం పెరిగినయి రూపాయ రూపాయిన్నర రెండు రూపాయలు ఇంకామని పెరుపుకుంట వచ్చినయిరా
ఆహ్ అవును నేను చిన్నప్పుడైతే ఆ పావు. ఆహ్ తన పిల్లలు కూడా చూసిన రుం. పాయ్ రూపాయ్ కాగితం ఐదు. ఆహ్ అ తోటి కొనుక్కొని ఇప్పుడేం ఆటానా అంటే ఏంది అనే అడిగే స్టేజ్. వచ్చిండ్రు ఇగ పిల్లలు.
ఆహ్ అదిగో చూడు ఆటనంటే నిజంగానే ఇప్పుడు ఆటన అంటే ఇప్పుడు తెలుస్తలేదు ఆటనలు లేవు. అవలా చారనా లేదు.
ఆహ్.
ఆహ్ మేము అప్పుడు అట్లాం ఆహ్ మా పిల్లలకి మేమే ఉన్నాం. కొనిచ్చిన చేసిన ఆటనా చరానా బారానా ఇట్లనే ఇచ్చుకునే దాన్ని.
ఆహ్ అంతే ఇప్పుడు కొనాలంటే. పది రూపాయలు లేనిది ఏం ముట్టుకునేటట్టు లేదు షాపులా.
మరే పిల్లలు అడిగితే ఐదు రూపా.
ఆహ్ అప్పట్లో మా అమ్మనైతే రూప్. రూపాయి అద్ రూపాయి ఏ అయ్యే చేతిలో పెట్టేది ఇగ.
అదిరాం.
ఉమ్ అద్ రూపాయికేమో నాలుగు కొబ్బల్డ్లు వచ్చేయి చిన్నచిన్నవి.
అవును.
కొబ్బరి లడ్డులు మంచిగుంటాయి పెద్ద పెద్దగా రూపాయకేమో రెండు సున్నుండలు వచ్చేయి. ఉమ్ ఇప్పుడేమో ఒక. ఉండాప్ షాప్ లో కొనుక్కోవాలంటే ఒక్కటి ఆరు రూపాయలు.
అవునురా ఆరు రూపాయలు ఏమన్నా తినాలంటే కూడా. అది ప్రకాశం బజార్ లో వస్తుంటే ఆడ అల్ల నేరేడు పళ్ళు. కాయలు కాన వచ్చినయి ఐ డబ్బా ఐ కేజీ వచ్చి రెండు వందల అంట.
ఆహ్.
కోరిన ఆయన అర కిలో తీసుకున్న వంద ఇచ్చిన నిమ్మకాయలు కూడా డబ్బా నిండా. ఇచ్చిండ్రు వంద. ఇంకా చూడు అసలు ఏంది అసలు ఓరి నాయన అనిపించింది ఇక.
ఏమో బయటికి పోతే ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకొని పోతే వెయ్యి రూపాయిలు ఖర్చు ఇగ బయటికి పోతే.
ఉమ్. సరేలే ఇంక ఎట్టయినా కావాలి కదా నిమ్మకాయలు కూడా లేవు విటమిన్స్ అందుతా లేదు తిండి అంటే. తినుకనే పోతుంటినని.
ఆహ్.
ఇంకా తెచ్చుకున్నారా నిమ్మకాయలు ఒక డబ్బాడు తీసుకొని వంద ఇచ్చినా. అవి అరకిలో తీసుకొని వాటికి కూడా వందా అల్ల నేరుడు పండ్లు షుగరోళ్ళకి.
అవున అవును మంచిది అది ఇంకొకటి వాష్. ఉమ్ ఊకే వాష్రూమ్ పోయ్యేటోళ్ళుకు కూడా తగ్గిస్తుంది అంట అది.
ఆహ్ టాయిలెట్ పోయే వాళ్ళకి ఆ గింజలు ఎండబెట్టి.
పొడి వేస్తే.
ఆహ్ మెత్తగా పొడున్ చేసుకొని నీళ్ళలు వేసుకొని తాగుతారు అనమాట.
ఇప్పుడు షుగర్ లేకపోయినా కొంతమంది ఊకే పోతారు వాష్రూమ్.
ఆహ్ అదే అర్థం కాదురా మరి అళ్లా వాళ్ళకట్టు.
ఆహ్ చూపిచ్చినా కూడా మళ్ళి లక్ష్. షుగర్ లేదు ఏం లేదు అని చెప్తారు పోయ్యేదిపోతనే ఉంటారు వీళ్ళు.
ఉమ్.
ఆ ఇంకా అంత అందుకనే అవి మంచి అంటాం మా అమ్మ కూడా అన్ టది మంచి ఏ మంచిగా తెచ్చిపోయమంటారు ఒక్క డబ్బా ఐదు వందలు ఆరు వందలా ఆంటీ కేజీ బయట పొడి ఆ
అది ఒకటి ఉసురుకాయాల కూడా అంతేరా ఉసిరికాయలు ఉండ ఎమోనని చూసిన అంగడ దాకపోయినా టమాటాలు అరవై రూపాయలు కేజీ పచ్చిమిర్చి వచ్చి అరవై రూపాయలు కేజీ కాకరకాయ వచ్చి అరవై రూపాయలు కేజీ
యా
ఓరినయనో నేను అయన్ని తెచ్చుకొని కూడ ఎం చేసుకోవాలి ఏదో పాకు లో తెచ్చుకుందారు అని అడిగితే ఇరవై ఐదు రూపాయలు పావు కిలో అర కిలో ఇచ్చి యాభై ఈ అర కిలో ఇస్తాం ఈ బో చెప్పినవు లే తల్లి అనుకోని ఇగ ఇగ తెచ్చుకోలే
వామ్మో ఏం నాటు ఏం కొనేటట్టు లెవ్వు
టమాటాలు ఒక్కడ తీసుకొని వచ్చినా ఎలాగో ఇన్ని పచ్చిమిరగాయలు ఇంట్లో ఉండయి పుదీనా తెంచుకొని పచ్చడి నూరుకుందాలి సాయంత్రం గని
ఆ
ఇంక కేజీ టమాటాలు మాత్రం తెచ్చుకున్న అరవై రూపాయలు పెట్టినామ్మా టమాటాలకి
ఆ ఒకకే యాభై రూపాయలే అంటాగా పది రూపాయలు పెరిగింద మల్ల
వాళ్ళింగ అట్నే ఇస్తారు కాయలున్ని కరాబ్ అయితున్నాయి వర్షాలు పడి
ఆ
కొసరుబట్టి అరవై రూపాయలు యాభై రూపాయలకి ఇచ్చింది ఇగ
ఆ
అయ్య మామిడికాయలు వచ్చు నూట ఇరవై రూపాయలు కేజీ అంట్లు మామిడికాయ కోత మామిడి పండ్లు అంటరు కదా ఆహా ముత్త మామిడి పండ్లు పొడుగగా లావుగా ఉంటాయి తినేకాయలు అవి కూడా కేజీ నూట ఇరవై వంద
వామో యాభై ఎగ కేజీ
దేవుడా ఇప్పుడు ఇస్తలే రా అంగట్లు ఇప్పుడు ఇయ్యాలి కాదు అంగడి రేపు కదా అంగడి
ఆ
రేపుపోతే యాభై ఇయ్యాలి కాబట్టి ఇయళ ఎవరు ఎక్కువ తక్కువ వంద నేనయితే అన్ని అడిగినా తీసుకోవాల అనిపిస్తుంది మల్ల షుగర్ పెరుగుతదేమో అని ఏం తెచ్చుకోలేదురా ఒక్క టమాటాలు అల్లు నేరడు పండ్లు అయి తీసుకొని మందులు ఈ నాలుగు తీసుకుంటేనే నాలుగు మూడ్
ఆ అయితే రా మనకి ఇగ మందులకే కావాలి
ఆ ఇగ నాగదోడు పోయినోళ్ళు అయితే ఇంగ అసలు ఈ రోగాలు వచ్చినోళ్ళము ఎట్నా మూడు వేలు కాడ బతకాల్సి వాస్తు లేకపోతే ఇంగ అది కూడా గతి లేదురా
ఆ
ఏమనా తినాలం ఆడ సున్నుండలు ఉన్నాయి తీసుకుందారు లనిపోతే ఆడ పది రూపాయలకుక్కడు చెప్తున్నాడు
ఆ
తల్ వద్దులేనాయన అనుకొని వచ్చిన ఆ పక్కనే పండ్లు అమ్మే కాడ పక్
ఆ సునుడాలు కూడా నాకు మస్తు ఇష్టం మా అమ్మ చేస్త చేస్తండి ఎంత నెయ్యి పోసి చేస్తాదో
తోటే మరై
నా బయట ఒక్కటి పది రూపాయలు ఉ నార్మల్గా ఇగా ఆ ఆ అయితే ఇక మనం ఇన్ని చేసుకోవాలి అనుకుంటేనేమో మొత్తం మా అమీద పిండి పట్టిస్తుంది నాకు అంత గుర్తులేదు ఏం పిండి తొడి చేస్త
మినుములు అయి ఏంచి ఇంకా పిండి పట్టించుకొని ఆ మన సక్కెర కూడా మిక్సీ పట్టుకొని నెయ్యి పోసుకుంటా పిసు
ఆ అవు నెయ్యి పోసుకుని చేస్తది ఇప్పుడు బయట మనం ఇప్పుడు మనం ఇంట్లో చేస్త నేమో మనకి మంచిగా మెత్తగా మత్తగా కనిపిస్తే తింటుంటే
అవును
వేరే షాప్ ఇట్లల్లో చేస్తానే ఏమో కర్కర్ కర్కరా అంటది ఈ నోరు మొత్తం ఏదో తాకుతున్న అనిపిస్తది
వాళ్ళు మొత్తం మెత్తగా పాటి ర్రు లైట్ మనమే మనం బట్టి పట్టించుకుంటాం కాబట్టి మనం మెత్తగా పట్టించుకుంటాం నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి
ఆ నాకు మస్ ఇష్టం ఇగా ఇయి ఇ అమ్ అనడా అది చెప్పింది తీసుకుంటావా నువ్వు సగం నేను సగం తీసుకున్నా అన్నది గాని సగం తీసుకుంటే మొత్తమే తీసుకోవాలి సగం సగం ఎందుకు
అను
అంటే ఏం కాదు ఒకటి ఎక్కువ తక్కువ తీసుకున్నావు అని అంటుంది
మరే
ఏమవుతుంది అంటీ నాకుడ ఇప్పుడు పైసలు లేవు
మరే
ఇప్పుడు తీసుకుంటనే ఎవరు ఇప్పుడు ఒక్కదానే గా తినేది మా ఆయన పొద్దున పోతే నైట్ వస్తంది ఆయన దీని తాడు మాపిల్ అస్సలాకే పోదయి అమ బిస్కెట్లు చాక్లెట్ల కుర్కురు ఇలా తింటదు గానీ అవి ఎప్పుడు తినలేదు అని అన్నా
ఆ
అప్పాలు చెయమంటే ఎప్పుడైనా వచ్చినా అప్పుడు చేస్తలే అని అన్నది
అంటేరా అయ ఎంత లే ఇక్కర ఇప్పుడు జ్యోతి జ్యోతికిిరాణం ఉందిగా ఇనెయ్
ఆ
అడికి ఒక కినువులు కిలో మనువులు మంచిగా యించుకొని తీసుకపోతే మ మెత్తగా పట్టిస్తది ఇంకా అర కిలో సక్కెర ఒక పావు కిలో నెయ్యి అయితే మనకు సరిపో ఉండలు చేసుకోవాలని ఏం లేదు టీలు డబ్బాలు పో పెట్టుకోవాలి అప్పుడో స్పూన్ అప్పుడో స్పూన్ తినాలి ఆపరేషన్ అయినా వాళ్లకి తింటే చాల మంచిది ఆ బడిన నటుండ అద కాపుత నినుట్ట పోలేదు అంటే ఇంకా సైడ్ల మట్పో పోతురు వస్తుర్రు జు స్కూల్ పిల్లకి ఇట్లా ఉండరు కదా
ఆ
పోతుండ్ర వస్తుండ కార్లు బండ్లు అంటే సైడ మీడి సైడమిడి పోతున్నట్టుండుర్రు
అవునా ఏమో మా ఆయన కూడా లేకపోతే నాకు ఇంట్లో పెరుగులేదు నూనె లేదు అ
ఆ
ఆ కనీసం ఇంక మూడు రోజులు కూర్ ఉండకోకపోయినా ఇక పిల్లలకు ఏం పెట్టలో పెరిగనదే తెచ్చుకోవాలి ఇగా
అంతేగా ఏముంది లేదు సాయంత్రం ఏడు వదిలి పెట్టరాదా ఐదు నిమిషాల్లో పోయి తీసుకొని రారా
ఆ కూరగాయలు కూడా ఏం లేవా అంటే ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఒక నాలుగు టమాటాలు ఉన్నాయి నాలుగు ఆలుగడ్డలు ఉన్నాయి కాగానీ అల్లుకాడ కూర మొన్నొన్నయి కూర అది ఎవ్వడు ఇట్ లేడు ఈ రోజు పడేసిన నేనొక్కదాని ఎంత తిన్నా అన్ని
ఏం లేదు అల్లుగాడా ఏం జెస్తావ్ పొట్టు గేరాలి పోటీగిరి టమాట చిన్న చిన్నగా కోచ్చి మెత్తకు పిసుకో ఆమాను ఆలుగడ్డ ము ముక్కలు ఇవి ఉప్పు కారం పసుపు అన్నీ కలిపిపెట్టి పోపును పోయి పోపున్ పోసిన దింజేముందు ముందుగా ఇంత ధాన్యాల పిండి ఒక్క రవ జీలకర్ర మెంతులు పిండి వేసుకుంటే సూపర్ గా ఉంటుంది కూర
ఆ నాకేమో ఆలుగడ్డ ఫ్రై ఇష్టమ్ మా అమ్మ బాగా చేస్తారు నాకు ఎంత చేసినా రాదు గంల
అదే అదే ఇట్లా పులుసు కాబట్టి అట్లా నీకు కూతురు తింటుది ఇట్లా మనకు పనికి వస్తది
ఆ ఈమె ఏడండి కూర అంటేనే తింటలేదు కూర అంటే పెరిగే
ఆ ఇంకా కారం అంటే మనం ఇంకా ఆచి తూసేసుకోవాలరా కారం
ఆ నెయ్యి ఉన్నప్పుడు మేమైతే టమాట మాడిక పచ్చడి కూడా వేసి తినిపించేది తినేది మంచిగా కారం ఉండదుగా ఇక నెయ్య వేస్తే కారం చచ్చిపోతుంది అంటారు
అదే అదే అవును నెయ్యి వేస్తే కారం చచ్చిద్ది నిజమే
ఇక నెయ్యి అయిపోయింది ఇక అమ్మ నెయ్యి లేదు అని అంటే ఇక అమ్మ నెయ్యి వాడతా అన్నది ఇక మావయ్య మూడు రోజులు ఉంటలేడు నేను ఉన్నానా పోనా అని ఆలోచిస్తున్నా మళ్ళీ ఈ నుంచి ఆడిపోయి మళ్ళీ ఆ నుంచి ఏడకి రావాలి ఎందుకులే అనిపిస్తది ఒక్కొక్కసారి
అంటే మూడు రోజులు పోతున్నాడు కదా మరీ ఒక్కదానివైతివి చేస్తావారా మరి పొయ్యి పోరాద అమ్మోలు ఇంటికి మరి
ఏమ అదే ఎందుకు లే అనిపిస్తుది మళ్ళీ ఒకొసారి ఏమో అమ్మ మూడు రోజులు ఉండల అనిపిస్తది
ఎందుకంటే ఒక్కళం కదా నైట్ పండుకునేది కూడా
ఆ
పోయి రావాల అనిపిస్తది
ఉమ్ ఏమో ఏ మమా పోయినా మా అమ్మ ఉండది అ పొద్దుగాలేసి ఆ పనికి పోతుది
అవును కదా
ఏం అడుగుతా